స్కారం నీకు ఇష్టమైన పండగ ఏంటి
నమస్కారం మాకు సంక్రాంతి పండుగ చాలా ఇష్టం మీకేంటి
నీకు కూడా వినిపించడం లేదా మిత్రమా
నాకు వినిపిస్తుంది
మిత్రమా వినిపించకపోయినా పర్వాలేదు ఏమైనా మాట్లాడు నాకు సంక్రాంతి పండుగ చాలా ఇష్టం నమస్కారం మిత్రమా నీకు ఇష్టమైన పండుగ ఏంటి నాకు దీపావళి పండుగ చాలా ఇష్టం దీపాలు వెలిగించడం సంతోషంగా పండుగ జరుపుకోవడం నాకు చా లా నచ్చుతుంది మరి సంక్రాంతి పండుగలో నీకు ఏమి నచ్చుతుంది మీ ఇంట్లో భోగి ఎలా జరుపుకుంటారు మీ ఊరిలో గంగిరెద్దు వస్తాదా
అవును మా అవును గంగిరెద్దు వస్తాది మరియు పాటలు పాడుతాడు
అది చాలా సంతోషంగా ఉంటుంది కదా
అవును పిల్లలందరూ చాలా సంతోషంగా చూస్తారు
దీపావళిలో పటాకులు చూడటం నాకు చాలా సంతోషం
దీపాలు వెలిగించిన సమయం చాలా
మీ ఇంట్లో దీపావళి ఎలా జరుపుకుంటారు
ఇంటిన్ ఇంటిని శుభ్రంగా చేసి దీపాలు వెలిగిస్తామ్
పిండి వంటలు కూడా చేస్తారా
అవును లడ్డూలు మరియు అరిసెలు చే
సంక్రాంతి రోజు పతంగులు ఎగరడం జరుగుతుందా
అవును పిల్లలు పతంగులి ఎగరావేయడం లో సంతోషపడతారు
అది చాలా మంచి వినోదం
మరి దీపావళిలో మీ కుటుంబం ఎలా కలుస్తుంది
అందరూ కలిసి పూజ చేసి సంతోషంగా సమయం గడుపుతాము అవున పండుగలు ఆత్మీయతను పెంచుతాయి
ఈ ఊర్లో దీపావళి సంబరంలో ఏమి స
అందరూ కలిసి దీపాలు వెలిగిం జి వేధులను అందముగా తయ తయారు చేస్తారు
అది చాలా చక్కగా ఉంటుంది
సంక్రాంతిలో పశువుల పండుగ కూడా ఉంటుంది కదా
అవును కనుమ్మ రోజు పశువులను అలంకరించి
మన సంస్కృతిలో అది చాలా ముఖ్యం
అవును అది మన
పండుగలు మన జీవితంలో సంతోషం తీసుకొస్తాయి
నిజంగా ప్రతి పండుగకు ఆనందం
మీ కుటుంబం అందరూ కలిసి పండుగ జరుపుకుంటారా
అవును అందరూ కలిసి సంతోషంగా ఉంటారు
దీపావళి రోజు రాత్రి చాలా అందంగా ఉంటుంది
దీపాలు వెలిగించిన ప్రతి ఇల్లు చాలా అందంగా
సంక్రాంతిలో ముగ్గుల పోటీలు జరుగుతాయి
అయను చాలా చోట్ల ముగ్గులు పోటీలు జరుగుతాయి
మహిళలు చాలా అందమైన ముగ్గులు వేస్తారు
పండుగలు మన సంస్కృతిని చూతాయి
పండుగలో మన సంస్కృతిని చూపిస్తాయి
అవును మన ఆచారాల గురించి చూస్తారు
సంక్రాంతిలో కూడా పిల్లలు ఆనందంగా ఉంటారు
పండుగలు అందరిూ జీవితంలో సంతోషం పంచుతారు
మీ ఊరిలో సంక్రాంతి సందడి ఎలా ఉంటుంది
చాలా ఉత్సాహంగా ఉంటయి
ప్రజలుందరూ కలిసి పండుగ జరుపుకుంటారు దీపావళిలో దీపాల వెలుగు చాలా అందం నాకు లడ్డూలు చాలా ఇష్టం పండుగలో రుచికరమైన వంటలు తినడం బావుంటుంది
మీ ఇంట్లో పండుగ సిద్ధాంతాలు ముందు నుంచి మొదలు పెడతారా
అవును కొన్ని సార్లు ముందు నుండి
దీపావళికి కూడా అలాగే సిద్ధట్లు ఉంటాయా అది చాలా సంతోషమైన విషయం
అవును కలిసి పడ వచ్చేస్తా
పండుగలు స్నేహం పెంచుతాయి
కుటుంబం మధ్యపా ప్రేమ పాంచు
పండుగ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు చెప్తారు. దీపావళి రోజు పూజ చేశార సంక్రాంతి రోజు కూడా పూజ ఉంటుంది కద. పండుగలు భక్తిని పెంచుతాయి. పండుగ సందర్భంలో స్నేహం కూడా పెరుగుతుంది.
అవును సీహన్ కలడం చాలా సంతోషం.
నువ్వు చెప్పిన సంక్రాంతి సందడి వినడం చాలా బావుంది. రెండిటిలో కూడా చాలా ఆనందం ఉంది.
అవును ప్రతి పండుగ ప్రత్యేకం
మన సంస్కృతిలో పండుగలు చాలా ముఖ్యం.
అవును మన ప్రతన్ పరంపరలు గుర్తు చేస్
పిల్లలకి కూడా పండుగల గురించి తెలుస్తుంది.
అవునా అవి సంస్కృతి నేర్పిస్తాయి.
పండుగ సందర్భంలో ఇల్లు చాలా అందంగా ఉంటుంది.
ముక్కు మరియు దీపాలు ఇల్లుని అలంకరిస్తాయి.
పండుగలో అందరి ముఖంలో నవ్వు ఉంటుంది.
ది చాలా సంతోషమైన దృశ్యం
మరి నీ ఇష్టమైన పండుగ సంక్రాంతి కదా.
అవును సంక్రాంతి అంటే చాలా ఇష్టం
నాకు దీపావళి చాలా ఇష్టం.
ఇద్దరిలో కూడా అందముంది
పండుగలు మన జీవితంలో ప్రాముఖ్యం కలిగినవి.
అవును అవి సంతోషం మరియు ఆహ్లాదాన్ని ఇచ్చేవి.
పండుగ సందర్భంలో అందరూ కలవడం చాలా బాగుంటుంది.
నిజంగా అది చాలా అందంగా
సరే మిత్రమా పండుగ శుభాకాంక్షలు.
నీకు కూడా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు.
మీ కుటుంబం అందరితో కలిసి పండుగను మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.